స హలో ఆ వినిపిస్తు ఉందా
ఆ
సౌండ్ తగ్గిచ్ అమ్మా
హే ఇంట్లో ఉన్నవ
అ అవున
హ్మ్ తినే దంకా తిన్లేద
ఇంగ లేదక్క మీరు తినేసారా
హా మేం తినేసం
ధ్రువ స్ స్టాల్స్ లో వస్తుందే
అ అవును స్పీకర్ ఉండదు కదా స్లో గా వస్తంది
మ యక్క స్లోగా మాట్లాడతది
ఉహామ్
అ ఇంకేంట్ మరి వర్క్స్ అయిపోనయ ఇంక ఇంట్లో ఉండే ఐ చేసుకుంటరా
అ అవునక్కాందుకే
మరి మీరు మీరిద్దరు ఫ్రెండ్స్హ
ఎవరక్క
అదే నెంబర్ ఇచ్చింది కదా నీకు న న నంబర్ ఇచ్చింది కదా
మా అక్క
మీ అక్క మీ సొంత అక్క లేకపోతే రిలేటివా హ్మ్ హు అంటే డోక్రావుంది మీ అమ్మేనా
అమ్మా పెద్దమ్మ ఇద్దరు చేస్తారు.
ఓహో వాలీ నేను ఇంకా తెలిసినోళ్ళ అమ్మాయి వేమో అనుకుంటా. నేను హ్మ్ హు మీరు ఇద్దరు సిస్టర్స్ ఎనా
హ్మ్
మన మా ఫ్రెండ్ నేనే మాట్లాడుకుంటున్నాం రోజు ఇంకెవరు మా ఫ్రెండ్స్
ఇంకొక అమ్మాయి ఏందన్న
అ అ అమ్మాయే ఎక్కువగా బేగ ఎవరితో మాట్లాడదా తన నంబర్ కూడా ఇచ్చింది ప్రసన్న తనకి కాపోతే అది నేను చేయను మాట్లాడలేను అంది
ఆ ప్రసన్నక్కను అడిగితే నాకు ఎవరో తెలియదు ఇంకా అంది
అ నేనే ఇంకా కాల్ చేసాను అంటే టూ డేస్ లో ఆవగొట్టాలి గాదా
అవు రేపుడు తటి
మీది ఒక కొలా వ ఒకలా అయినట్టు వస్తుందంట అక్క
ఏంటి ఒక్కోళ్ళ
వన్ బై ట్వంటీ అని ఉంది కదా వన్ కాల్ అయినట్టు
అవును ఒక్కాలే ఏంటి నీక్ మరి పోయినే కదా ఫస్ట్ తర్వాత మొత్తం అయ్యాక నీకు కంప్లీంట్ మొత్తం చూపిస్తుంది.
ఆహా అంటే మళ్ళీ నాకు సెవెన్ కాల్స్ బ్యాక్ కొచ్చేస్తయక్క
సేవన్ కాల్స్గా ఆ లేదు అలాగేమి రాదు ఇంక పోయినట్లే అవి
అంటే మన నాకు తెలియదు కదా ఫస్ట్ కాల్ ఇది అలా ఏం చెప్పలేదు ప్రసన్నక్క చెప్పలేదు అక్కడ అట్టా చెప్పింది
అదేలే మెసేజెస్ లో మాట్లాడుకుందలలే మాములు కాల్స్ లో ఇందులో దాని గురించి మాట్లాడద్ద అన్నారు కదా అసలా మేము అలాగే ఫస్ట్ కాల్స్ అన్ని అలాగే పోగొట్టేసాం తర్వాతే ఇప్పుడుకో మెసేజ్ చేసి చెప్పారు వాళ్ళు ఉ ఆ మరే మా ఊర్లో అయితే ఏంటి చాలా మగ్గం వర్క్స్ అయే ఉంటున్నాయి ఎక్కువ
తనకా క్క మీది
కాదు మాది తాడేపల్లిగూడెం దగ్గర
ఉహూ
ఉ ఇంకా మా ఫ్రెండ్ ఏమో ముగ్గురు అక్కడే ఉంటారు ఒక అమ్మాయికి మ్యారేజ్ ఫిక్స్ అయిందని చెప్పారు కదా ఆ తన కూడా అక్కడే వాళ్ళు క్రిస్టియన్స్ అనమాట కాకపోతే ఏంటి ఆ అన్న ఏమో హిందూ అన్ అందుకని చిందరపులో పెళ్లి చేేసుకుంటున్నారు
ఉబ్బ ఆ
ఇంకా మేము అందరం ఇంకా అప్పుడు వెళ్తాం రిసెప్షన్ కి అబ్బాయి వాళ్ళు ఇంట్లోనే వెళ్తాం
ఓహో
ఉ
మాదైతే అమలాపురం దగ్గర
ఉ
అక్కేమో అక్కడ ఉంటాది నేను ఇక్కడ ఉంటా
ఆ ఆ చెల్లి ఎక్కువ ఎండి నువ్వు కౌశలకి అప్లై చేసుకున్నావా
దేనికి అక్క
అదే కౌశలము అని చెప్పి పెట్టారు కదా మాకి జాబ్స్ ఇస్త
వర్క్ ఫ్రమ్ హోమా పెట్టను
పెట్టావా మరి అయి్యందా అవలేదా
లేదు అది ఏమి ఇంటర్వ్యూ కూడా పిలవలేదు సచివాలయంలో పిలుస్తారా అన్నారు పిలవాలా
పిలవలేదా
ఉహూ
ఆ ఇప్పుడు డిగ్రీ మొత్తం కంప్లీట్ అయ్యి ఇంటి దగ్గర ఉన్నావ్ ఇద్దరికి ఒకసారి అయింది ఏంటి
ఆహా లేద అక్క నాది ఆ అక్కకి నాకు వన్ ఇయర్ గ్యాప్
ఉ వన్ ఇయర్
ఉ నువ్వు ఒక్కదానివే అక్క
ఆ నేను అన్నయ్య అన్నయ్య ఎయిర్టెల్ లో వర్క్ చేస్తాడు
ఏంటక్కా
ఎయిర్టెల్ ఉంది కదా అందులో వర్ చేస్తాడు ఈ వైఫై లో అవి ఉంటాయి కదా అవి చేస్తాడు అన్నమాట వాళ్ళు బుక్ చేసుకుంటే వైఫై అవన్నీ ఇస్తాడు
ఆ
ఉ ఆ నేను అప్పుడప్పుడు నేమ్స్ రాసి నెంబర్స్ రామమంటాడు రాసి పెడుతూ ఉంటాను
ఉహు
ఆ మా కాలేజ్ లో అయితే ఇంకా అదే ఇంకా లాస్ట్ దే ట్వంటీ ట్వంటీ త్రీ బ్యాచ్ అనమాట మేము ఈ మధ్య వన్ ఇయర్ అంతా కాలిగే
ఆ మాది ట్వంటీ ట్వంటీ ఫోరు
హు హుం మేము ప్రగతి కాలేజ్
ఆహో ఆ కళనే సారు
హ్
హ్ ఇంకేంటక్క ఏం కోర్లు
కూర మా అమ్మ అంటే బంగాళదంప ప్రై చేసింది
ఓ హు
పి హెచ్ డి చేసింది
హు హూ ఒక్కసారి అనుకుంట వచ్చింది ప్రసన్నక్క అక్కడికి అమమ్మ వారి ఇంటికి
ఎక్కువ అది కూడా ఎక్కువ మాట్లాడదు నే
తక్కువే ఎప్పుడైనా మెసేజ్ మెసేజ్ చేతానంతే ఎప్పుడైనా ఏదన్నా పడింది పెట్టుర్రాన్ టది నన్ను పోస్ట్ ఆఫీస్ తడితే ఎప్పుడూ లింక్ పెడుతది అక్క పెట్టమన్ అంటే నాది కొంచెం గ్రేడ్ ఎక్కువ అని
హు అవును ఇంకా షోరూమ్ లో వర్క్ చేస్తుంది కదా రోజు కా మార్ ము ముందే బీజీ ఎముది నెక్స్ట్ వేవ్ ఉంది చూడు దాని కోసం, ల్యాప్టాప్ కూడా తీసుకొని వర్క్ చేసింది. పాపం చాలా రోజులు ఇలాగే
అవును నెక్స్ట్ వేవ్ లో మేము కూడా జాయిన్ అయ్యాం కానీ ఏం రాలే అద్
ఆ ఇంటర్వ్యూ ఏన్నా చేసారా
అహా లేదు ఏం చేయలా
ఏం చేయలేదా
ఏమన్నా దీన్ని లాగా ఫస్ట్ ఫామ్ సెలెక్ట్ చేస్
హు ఇప్పుడేమో తెలుగు వచ్చిన వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తాం అనేదో అంటున్నారు ఇంక ట్రై చేయలేదా మళ్ళీ
ఇంకా ట్రై చేయలే
మేమైతే మేము జాయిన్ అయిన డబ్బులు పంపించమన్నారు
ఆహా క్కా అమ్మ అక్కడ ఉంటారు పెనుమంటలో నేనేమో అది పెద్దమ్ దగ్గర ఉంటానని చిన్నప్పుడు నుంచి ఇక్కడే ఇంకా
ఆమ్ హ్మ్
అని పెద్దమ్మావ కూడా ఇదే వరకు తను ఉన్నారు ఇందాక అందుకే చెప్పలే
ఆహా పర్లేదులే అయినా పర్సనల్ డీటెయిల్స్ ఏమో అక్కర్లేదు మాములుగా మనం వర్క్ గురించి మాట్లాడుకుంటే సరు పోద్దిలే ఇంగ మా అమ్మ హౌజ్ వైఫే ఇంట్లోనే ఉంటది నేనే ఇంట్లోనే ఉంటా
హ్మ్
మా డాడి వెల్డింగ్ చేస్తరు మా అన్నయ్య ఇలా ఎయిర్ టెల్ లో వర్క్ చేస్తడు ముందు మా అమ్మ ధారాల కం ఆ అంటే ఫ్యాక్టరీ ఉంటది కదా అందులో వర్క్ చేసేది
ఉహుమ్
ఇంకా కంపెనీ తీసేసారని చెప్పి ఇంక ఇంట్లోనే ఉంటుంది
ఊకింకా సిటీ అక్క మీది ఆ లోపలికా
లోపలికే మాది సిటీ కాదు అందుకనే ఏంటి వర్క్స్ ఆ ఏమైన్నా జాబ్ కోసం చూడడానికి ట్రై చేస్ వన సరే ఏమి ఎవ్వరు దగ్గరలో ఉన్న వాళ్ళనే చూస్తరు
హు
మేము అలాగే వెతుక్కుందాం అని చెప్పి ఒక డే అంతా రేస్ జిమ్స్ ఏవన్నీ పట్టుకని మా ఫ్రెండ్స్ మేము మొత్తం తిరిగసా అనమాట ఐ బాబోయ్ ఇన్ని హాస్పటల్స్ ఉన్నాయి తెలిసిందిడి ఎక్కడ జాబులు లేవు
అవును హాస్పిటల్స్ లో చాల చేస్తున్నారు ఇప్పుడు
ఆ హాస్పిటల్స్ అయితే ఏంటి అక్కడ కాసేపు కూర్చోమన్నారు ఇంటర్వ్యూ అని చె పి ఆ కాసేపు కూర్చున్నందుకే మాకు నీరసం వచ్చేసింది మరి ఆ ఎన్వైర్న్మెంట్ అలా ఉండదు కదా మరి అ
అవును అక్కడ మా ఫ్రెండ్ కూడ రాజమండ్రి లోకి అమ్మాయి సిస్టమ్ దగ్గర వర్ చేస్తుంది
సిస్టమ్ గురించి ఒక తనే ఏమో సిస్టమ్ గురించి నేనేమో రిసెప్షనిస్ట్ గా ట్రై చేద్దామ అని చెప్పి వెళ్ళాం అన్ని హాస్పిటల్స్ తిరిగాము ఎక్కడా లేవ్వ లేదు
హు
ఇంకా వెనకోచ్చేసాము రెజ్యూమ్స్ మిగిలిపోయాయి ఇంకా అంత కష్టపడి రెజ్యూమ్స్ మిగిలిపోయాని బాధపడ్డాం అంతే
గు
హు
అంటే ఎక్కడాది దేనికి దొరకట్లే గుమ్మని
అవున ఎక్కడ ఉండట్లే
హు
ఇదిగో ఈ మధ్య ఇవి ఎక్కువ అయిపోయినాయి కదా న్యూట్రిషియన్స్ మాగ్గం వర్క్స్ నేర్పిస్తాము అంటున్నారు కదా ఇక్కడ కూడా ఒకడు పెట్టారు దానికి ఏమన్నా ట్రై చేద్దామా అనుకుంటున్నా కొన్ని రోజులు ఇది నేర్చుకున్నా మనకి మనక అన్ని యూజ్ అవు
అవునవును ఇది దీ దీనికే ప్రిఫరెన్స్ ఎక్కువంది ఇప్పుడు
అవును
మిషిన బో అదే ఇవి మోడల్స్ ఇప్పుడు బోల్ వస్తున్నాయి కదా
ఆ మిషన్ వర్క్స్
హు మమూలుగా
మా ఫ్రెండ్ కయితే ఏంటి దానికి కుటుమని అని తెస్తారంటగాని ఇంటి కదా ఫ్రెండ్లీగా మాట్లాడి వెళ్ళిపోతారు అంతే మనకి డబ్బులు ఇవ్వరు కదా
అవునవును కుట్టాలి
ఆదచ్చ నా బోట్లో ఉన్నద
ఆ సరే ర మళ్ళీ చేస్తను
ఆ సరే అక్క